స్తుమ
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాను ఉమ్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు
మేము కళాశాలలు హాస్టల్
ఉహూ హాస్టల్లో ఫుడ్ ఇట్ల అన్నీ బాగుంటాయా
లేదండి ఫస్ట్ లో బాగుంటుండే మంచిగా ఫుడ్ పప్పు అన్ని పెడుతుండే ఇప్పుడు ఏం మంచిగా పెట్టుట్టలేదు అసలుకి ఇప్పుడైత అన్ని కుక్ కుక్ కాముందుకే పెడుతున్నారు అన్ని మధ్య మధ్యలోనే మళ్ళీ కొంచెం ఎకువేయ్ కూడా ఏనే ఏనేయ్యరు తెలుసా ఒకటే చ రు ఇంకో చెంచా ఎయన కూడా ఎయ్యారు
ఈ
కారం ఫుల్ ఎత్తరు మసాలా మసాలా ఉమ్
హ్మ్
మసాలా మసాలా యేస్తారు కారం ఫుల్ ఉంటంది దా ఆ మసాలా తినడం వల్ల కడుపు బ్లోటింగ్ వస్తది కడుపుల మంట అల్సర్ అన్ని వ్యాధులు తప్ప ఏం లేదు ఆ ఫుడ్ వల్ల తెలుసా వేస్ట్ హాస్టల్ ఫుడ్ అంతా వరస్ట్ ఏం
కె సుధాకర్ మరి ఇలా ఇలా అవుతుందని మరు ఏం కంప్లీంట్కి
కంప్లైంట్ ఇచ్చినా ఒక టూ త్రీ డేస్ వరకు చూస్తారు మళ్ళీ తర్వాతే రొటీనింగ్ అట్లనే మళ్ళీ ఏదైతుందో అదే పాటిస్తారు ఫుల్ మసాలా ఇస్తారు అ గ్రేవీ యెత్తరు అది ఏం బాగోదు ఆ సూప్ సూప్ చీ యాక్ అండి
యాకండ్ర మరి ఇంటికి ఎప్పుడ వెళ్తారండి సీగేక్
ఇంటికీ నిను నిను ఉ ఉద్యోగం తెచ్చుకునే వరకు రానని చెప్పను మా అమ్మ నాన్నలకి బట్ ఆ
వచ్చే దాకా మీరు ఇంటికెళ్ళగండి
ఆ ఇక్కడే ఉండి చదువుకుంటాను కానీ చదువుకి ఇంట్రెస్ట్ రావట్లేదు మూవీస్ చూస్తామండి సినిమాలు చూస్తాం
ఇవాళ ఎన్నో తారీఖు అండి
ఇవాళ ఎందుకండి మీకు
ఉమ్
లేవెనా అని ప పదకొండు
హోండా
ఇన్ని ఎందుకండి ఉగాది పండగన
తూ ని యవ్వ సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారు
సెలబ్రేషన్ మేము మంచిగా చేసుకుంటాం అంతా మా నాన్ననే జేషిండు మా ఇంట్లే. ఒక కుండ ఉంటది కుర్చీ మట్టి కుండలో మంచిగా కడిగి దానికి బొట్లెట్టి మా నాన్ననే అన్ని మామిడికాయలూ వాటరు బెల్లం వే పప్పూ ఎక్సెట్రా మ్ కొన్ని కొని వేసి మంచిగ కలిపి మా వాళ్ళ పిల్లల మా అక్కకి మా తమ్ముడికి నాకు -కు పెడతాడు మా మమ్మీ ఓన్లీ దేవుని దగ్గరనే ఉంటంది పూజ చేసుకుంటది ఆమె అదే చేస్తంది కుకింగ్ అంతా మేమే చేసుకుంటాం వంటోండుకుంటం.
మేము కూడా అలా చేసుకుంటాంమండి అలానే చేసు- ఉంటా మా పిల్లల అయితే అల్లరి అల్లరి అసలు అల్లరి అల్లరి చేస్తారు ఈ మధ్య ఏమన్నా మూవీస్ చూసారా
-ధ్యలో నేను ఏమి చూళ్ళే ఆ గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసారా మీరు రష్మికాది రష్మికా మందనాది? చూడలే ఆ చూడండి. బాగుంటుది హ్మ్మ్ ఇంకా కప్పుల్ కపుల్ ఫ్రెండ్లీ అని ఆ కపుల్ పెళ్ళి అని ఒక న్యూ మూవీ మస్తు ఉంది. చాలా బాగుందండి కొత్త మూవీ అది. చాలా బాగుంది. విన్నా, చూసా చాలా బాగుంది మీరు చూడండి. అందులోకి అందులో డైలాగ్స్ అయినా మూవీలో ఆమ్ షీన్స్ అయినా ఏడిపించే సీన్స్ అయినా మంచి ఉంటాయి తీసి చూడండి
తానండి అయితే ఇప్పుడూ మీరు ఉ- ఉగాది షాపింగ్ చేస్తారా
తా కాకపోతే నా ఆ చే
మ్ తక్కువ బడ్జెట్ లో ఇతారా మీరు వినాయకుడు పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు
విన్ - నం నాకు చాలా ఇష్టమైన పండుగ ఎదంటే వినాయకుని పండుగ ఫుల్ డ్యాన్స్ లు డీజేలు ప్రషాదాలు ఆయితే ఫుల్ ష్ ఐ అమ్ పులిహోర ఉంటది కదండీ నా ఫే నాకు ఎంత ఇష్టం అంటే ఫుల్ ఇష్టం పులిహోర మ్మ్ సూపర్ ఉంటది పులిహోర మా అమ్మ చేస్తది సూపర్ చేస్తది నిమ్మకాయలతో చేస్తదండి మస్తు చేస్తది
ఒక్క నిమిషం నా గ్యాప్ ఇయ్యండి
ఆ మాట్లాడండి
మీరు లొడ లొడ లొడ లోడ వాగుతూనే ఉన్నారండి మీరు చాలా గ్రేట్ అండి అసలు నూరు కు రెస్ట్ ఇత్తలేరండి
ఆ నాకు అలవాటై పెంచినప్పటి నుండి ఇలా మాట్లాడడం ఓన్లీ మా తెలిసిన వాళ్ళతోనే ఇలా మాట్లాడతాను ఇలా వేరే వాళ్ళతో మాట్లాడలేను ఇ ఇది కూడా నాకు మ్మ్ మైనేష్ అండి మైనేష్ పాయింట్ నాకు
చెల్ల కూడా ఇలా ఇలా లొడ లొడ లొడ లొడ వాగుతుందండి ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కాదండి
అవునా మా అత్త గూడా సేమ్ ఇలానే మాట్లాడతది ఒక్ ఎలా అంటే నా గ్యాప్ ఇయ్యకుండా వాళ్ళ చెల్లెకు గ్యాప్ ఇయ్యకుండా ఎలా మాట్లాడుతూనే ఉంటది. నా మాట విననే వినదు ఆమె చెప్పేదే కరెక్టా ఆమెనే మాట్లాడదు ఆయనక్ మాట్లాడుతది మా అక్క తెలుసా
అయితే వినాయక చవితి రోజు పింపుళ్లు డ్యాన్సులు వేసుకుంటా నిమర్జనం నను రోజు చేసిన ఎంజాయి అసలు ఏ పండగ రోజు చేయమండి. మేము హోలీ రోజు ఎలా ఎంజాయ్ చేస్తాము సేమ్ వినాయకుడు నిమర్జనం రోజు గుడా అలానే చేస్తాము నిమర్జనం రోజు అందరం ఒక కాడ కూసొని ప్రసాదాలు చేసుకుంటాం ఫస్ట్ ప్రసాదాలు చేసుకొని ఆ అన్ అందరం పూజలో కూసుంటాము ఒక్కొక్కరు జంట జంటగా పూజలో కూసుంటాం పూజ అయిపోయినాక వినాయకుణ్ణి తీస్ ది ఆ ట్రాక్టర్ లో పెట్టి ఇక బాక్సులు పెట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా డ్యాన్సులు వేసుకుంటాం సూపర్ ఎంజాయ్ చేస్తాం అండి మా కాలనీ మొత్తం బా జాయ్ చేస్తాం
ఆ మీకు ఇష్టమైన పండుగ ఏంటండ్
అద వినాయకచవితి అన్ని ఇష్టమే దాదాపుగా
అవును నాకైతే నా ఫేవరెట్ గాడ్ ఎవరైనా ఉందంటే అది గణేష్ మస్సు ఆహ్ ఆ సార్ అండి
మీ ఫ్రెండ్స్ మీరు బాగుంటారండి బందాలు
ఫ్రెండ్స్ అర్థం కాలే అండి
ఆ మీ ఫ్రెండ్స్ మీరు బాగా కలిసి ఉంట్ర అసలు రూమ్ మేట్స్ ఇడ్లా
కాల్ ఉంటాం నాకు ఒక ఫ్రెండ్ ఉంది ని ఏం లేదు ఇష్టం టిఫిన్ పోతం తింటాం వస్తం మళ్లీ కొద్దిసేపు చదువుకుంటం చదువుకున్నాక మళ్ళీ ఫోన్ మాట్లాడటం మా పేరెంట్స్ తో మా అమ్మ నాన్నతో మాట్లాడినాక కొద్దిసేపు అయినాక మళ్ళీ మా అక్క వాళ్ళ పిల్లలతో మాట్లాడాలని రోజు ఉంటాయి కానీ మా అక్క చాలా బిజీ ఉంటాయి రోజు పంలు ఉంటాయి పాప మామకి అవన్నీ వసుకున్నాక లిఫ్ట్ చేస్తాను నా ఫోన్ లిఫ్ట్ చే మా మా చిన్న పాపతో అంతా మా
పిల్లలు ఉన్న వాళ్ళకయితే ఇబ్బందే ఉంటుంది చాలా ఇబ్బంది ఉంటది ఆ ఇబ్బంది తోటి ఫోన్ మాట్లాడడం అంటే చాలా కష్టం ఇప్పుడు కూడా చెప్పండి
నాకు అర్థం అయితదండి అందుకే నేను కూడా ఎక్కువ ఫోన్ చేయ్యను పాపం ఎప్పుడు ఒకసారి చేస్తా నేను కూడా అట్లా మాట్లాడుకుంటాం మేము
నీలం కలర్ లో ఉన్నాయి మబ్బులన్నీ
ఏందట అవునండి మా దగ్గర కూడా కూలి ఇయ్యాల కొంచెం చల్లగా
అవును మా మా ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటుంది అక్కడనే కూర్చుంటాం మేముమందరం మా కాలనీ వాళ్ళు కూడా వచ్చి అక్కడనే కూర్చొని ఏ ముచ్చట్లు వ్యవరాలు ఆ ఇ కాసేపు అట్లా రిలాక్స్ అవుతాం అందరం కలిసి
ఆ అలా మాట్లాడుకుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటది కదా
క్కడ ఉండదండి
అవును పల్లెటూర్లో ఎంజాయ్ ఉంటయి బంధాలు ఉన్ టే ఎక్కడికి వెళ్ళినా పలకరిస్సారు మంచిగ ఉంటది అక్కడ అక్కడ స్వచ్ఛమైన గాలి ఉంటాయి
సినిమాలో డైలాగ్స్ చెప్పినట్టు చెప్తున్నారండి మీరు
అంటే నేను సినిమాలు కొంచెం ఎక్కువ చూస్తాను అందుకే
అవునా అండి అయిన బె మీరు చెప్ ప్పింది కూడా కరెక్టేనండి
ఉ అక్కడ మంచి ఉంటది బ్లస్ ప ట్నాలో అయితే అస్సలకి కాలుష్యమైన కాలుష్ అవునవును అస్సలకి ఊమ్ అక్కడ ఉండలేం తెలుసా అస్సలు పట్టణాల్లో అయి తే ఆ విలేజ్ అయితే నాకు చాలా ఇష్టం పల్లెటూరు మీరు ఫిదా మూవీ యూసారా అండి
ఏం మూవీ
ఫిదా ఫిదాలో మస్త్ ఉంటది కదా విలేజ్ ని ఎట్లా డిస్క్రైబ్ జేశారో ఆ ఇక్కడ
ఫిదా మూవీ చూసాం హ ఫిదాలో సాయి పల్లవి యాక్టింగ్ సూపర్ అసలు
హ్మ్ సాయిపల్లెవి చాలా బాగుంటాది డౌన్ టు ఎర్త్ అనమాట ఆమె
హ్మ్
భూదేవికున్న ఓర్పు ఉంటదండి సాయిపల్లవికి
మీకుండదండి
ఫ్యాన్ ని కాబట్టికి నాకు ఉంటది సేమ్ నా క్వాలిటీస్ ఆమెకు ఉన్నాయి
ఆమె క్వాలిటీస్ నీకున్నాయా నీకోలిటీ నీ క్వాలిటీస్ ఆమ్ ఉన్నయా
ఆమె క్వాలిటీసే నాకు ఉన్నాయండి ఉమ్ ఇంకేం చూశారండి మీరు
ఆ మూవీస్ బాగానే చూస్తా నేను దాదాపు గా చు త్తం టాఫీస్ కప్పుడప్పుడు వెళ్ళి సినిమాలు చూస్తాం హు సినిమాలు చూస్తాం మా బావ అయితే రోజు ఓ బాబయితే రోజు మస్తు ఇబ్బంది పెడతాడండి డుకడం అటు ఊరకడం చికా చికాకు పెట్ కెడం ఎ లేవడం లేవడం తోటె నాకు ఒక టాస్క్ మొదలైతది
అవునా వాళ్ళకి చిన్న ఇప్పటినుండి ఏదైనా ఒకటి నేర్పించుకుంటూ ఉండండి నార్మల్ గా అంద బయట తిరగనీయకండి అంటే తిరగొచ్చు బయ్ అంటే వాళ్ళ లాంగ్వేజ్ కంటే మీరు పర్సనల్ గా చెప్పుకునే లాంగ్వేజ్ బెస్ట్ బస్టాండే
అవునండి నేను కూడా అలానే
ఓ పెద్దవరిగాక మళ్ళీ
మ్మ్ పెద్ద పెరిగాక మళ్ళీ వాళ్లు గలీజ్గైతారు. చూసుకోవాలండి ఇక్కడి ఈ విలేజ్ లో మా నానమ్మ తాతయ్య అని చెప్పే వాటి బంధాల తోటి వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాట మనం చెప్పే వాటికంటే వాళ్ళు చెప్పే వాటితో ఎక్కువ పెరుగుతున్నారండి
మ్మ్
మంది కాద్ ఒకడి ఒకటి ఫస్ట్ టైమ్ ఫస్టామైతే రోజు స్కూల్ పోయిస్తా చిట్టి పాప కి సైలెంటు గుంటది ఇంట్లోనే ఉంటది మంచిగ బా కొంచెం మెటరు ఆమె కొంచం తెలివి వచ్చింది
అంటే పెద్దగాయింది కదా ఆ పాప అందుకె ఆమెకి
మ్మ్ టాచరసలు మ్మ్ ఏ రోజు ఎక్కువ ఇంటి పండ్లతోనే సరిపోతుందండి నాకైతే రోజు
అవునా మీర్ మీ చెయ్ గురించి కొంచెం చెప్పండి ఆమె ఏం చేసి న్ని
ఆమె అట్లాంటి పర్సనల్ వివరాలు చెప్పకూడదుండి అమై టే చదువుకుంటుంది పెళ్లి కి రా ప్రస్తుతం
అవునా తను ఎలాంటిది చెప్పండి
ఆ బాగుంటంది బా మంచి మనిషి చాలా బాగుంటుంది గాఈ వివరాలన్నీ ఇప్పుడు అడగొద్దండి సరే ఉంటానా
ఆ బాయ్